లా ఉన్నారు
ఆ బావున్నామండి చెప్పండి
ఏం చేస్తూ ఉంటారు
ఖాళీనే అండి ఇంట్లో
ఏం చదువుకోవడం లేదా
లేదండి డిప్లొమా కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఇంట్లోనే కూర్చున్నా
అవునా మరి నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ఏమీ ప్లాన్ చేసుకోలేదా
బీ టెక్ చదవాలండి
అవునా ఎప్పుడు ఎన్ని రోజె ఎప్పుడు ఐపోయింది మీకు డిప్లొమా
టూ ఏ వన్ ఇయర్ అయిపోయింది ఆంటి
మరి అలాంటప్పుడు ఎందుకు బీ టెక్ ఆపేశారు
బీ టెక్ ఇంట్లో ఒప్పుకోలేదండి చదువుకోడానికి అందుకే ఆపేస్ శానండి
అవునా కానీ బీటెక్ కంటిన్యూ చేసుకొని చదువుకుంటే రేపు లైఫ్ అనేది
అవునండి చదవాలండి కానీ ఇంట్లో ఒప్పుకోలేదండి చదువు కోవాలి
యండి చిన్నగా ఒప్పించేసేసి చిన్నగా చదువుకోండి
చదువుకోవాలండి మీరేం చేస్తుంటారాండి
డీ
అవునా ఏటీస్ రండి తెలుగ ఇంగ్లీషా సబ్జెక్ట్ హిందీ హిం ఓకే కే
ది హిందీ సబ్జెక్టు
ఎంతవర చదువుకున్నారండి మీరు
నాది హిందీ పండిట్ హిందీ పండిత్ చేశాను దాంతో పాటు డిగ్రీ కూడా అయిపోయింది ఓపెన్ డిగ్రీ చేశాను మీరు కూడా మంచిగా చదువుకొని ఏదో ఒక మం జాబ్ చేయాలండి
హ్మ్ చెయ్యాలండి ట్రై చేస్తున్నా
ఇంట్లో ఒప్పించండి ఫస్ట్ అంట్లో ముందు మీ పేరెంట్స్ని ఒప్పించండి ఒప్పించిన తర్వాత ఏదో ఒకటి నిర్ణయం అనేది తీసుకోండి
హ్మ్
అంతేత కాని చదువు మధ్యలో ఆపేయకండి
ఆపోయినండి చదువుకోవాలండి ఆరోగ్యం ఎలా ఉందండి
పర్లేదు బానే ఉందండి
బాగుందండి అందరు ఇంట్లో అందరు బాగున్నారండి
ఆ అందరూ బాగున్నారు మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారుారా
హ్మ్ అందరం బాగున్నామండి
ఎలా ఉన్నారు ఏం చేస్తా ఉంటారు ఏంటి బ్యామ్
ఖాళీనే అండి ప్రస్తుతాన్ని ఇంట్లోనే ఊరికే ఉంటా అండి నార్మల్గా
ఉమ్ చదువుకోండి మనకి చదువు అనేది ఏంటంటే మనకి నిజమైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చది చదివేనండి చదువులేకపోతే మనకి ఏది చేసుకున్నా కూడా మనకి ఉపయోగం అనేది ఉండదు అలాంటప్పుడు మీరు బాగా చదువుకోవాలి మంచిగా డెవలప్ అవ్వాలి
హ్మ్మ్ చదువుకోవాలండి బాగా చదువుకో చదువుకోవాలి డిప్లొమా కూడా బాగా చదువుకున్నా అండి ఏ సప్లీస్ లేకుండా లాస్ట్ సెమ్లో ఒకటే ఒక టూ సప్లీస్ పడ్డాయి అవి కూడా క్లియర్ చేసేసుకున్నా అండి ఆ ఫస్ట్ సబులుస్కే అన్ని స రెండు సప్లై కూడా క్లియర్ చేసేశాను సర్టిఫికేట్స్ ఉన్నాయండి కాలేజ్ లో ఫీజ్ కట్టి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలండి ఫీజ కోసం చేస్త చూస్తున్నాండి ఫీజు కట్టి సర్టిఫికేట్స్ తెచ్చుకొని బీటెక్ జాయిన్ అవ్వాలండి
చెయ్యడి ఏదో ఒకటి చేసుకో కొని తెచ్చుకొని ముందు బీటెక్ చెయ్యండి బి పెళ్లి చేసుకున్న ఆడపిల్లకి చదువు చాలా ఇంపార్టెంట్ అండి చదువు లేకపోతే అసలు మనకి సమాజంలో అనేది వాల్యూ అనే తే ఉండదండి ఆడదా ఒక ఆడమ్మాయి
అవునండి
అలాంటప్పుడు ఏంటంటే మీరు చదువుకున్నారు అనుకోండి రేపు మీ పిల్లల్నికి ఒక మంచి భవిష్యత్ అనేది ఉండిద్ది. మీ ఇంట్లో వాళ్ళ కూడా ఒక మంచి దారి అనేది చూపించగలుగుతారు. మీరింకా మీ తల్లిదండ్రులు కూడా సపోర్టివ్ గా ఉంటారు.
చదువుకోవాలండి చదువుకుంటా అండి. సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి సర్టిఫికెట్స్ తెచ్చుకొని చదువుకోవాలండి ఫీజు కోసం చూస్తున్నాండి ఫీజు కట్టేస్తే ఏంట అండి అసలు లేదు ఈ సమస్య సమ్ అదే టూ ఇయర్స్ లేలేదండి మేమే కట్టుకోవాలని
గవర్నమెంట్ కూడా చాలా దారుణంగా ఉందండి అసలు చదువు కునే పిల్లకి ఏమో ఎలాఎలాంటి ఫెసిలిటీస్ కలిపించకుం
హ్మ్ మాకు అది కాకా మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కొం అది అంటే చేంజ్ అయ్యింది ఆంటీ గవర్నమెంట్ అనేది చేంజ్ అయ్యింది, ఆ వాళ్ళు ఎస్తారని విల్లు విల్లుఎస్ స్తరని వాళ్ళు మధ్యలో మేమే బలి అయిపోయామండి. సో మాకు ఫీజ్స్ అవనేమ్ పడవ్ పోవడం వల్ల హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు మేమే కట్టుకోవాలండి.
అన్నీ మనం ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏదో సహాయం చేసిద్దని ఉద్ ఉద్దేశంతోనే కదామ్మ, మనం చదువుకునేది. అది అలాంటప్పుడు, ఆ గవర్నమెంటే మనకి
సహాయం చేయకపోతే, ఇంకెవరినడగాలో అర్థం కావట్లేదండి. వాళ్లకన్నా కొంచమన్నా ఉండాలండి. అండి, ఎలా చదువుకుంటారు. ఏం చదువుకోకనే కదా, ఇలా ఫ్రీ ఎడ్యు
ఇప్పుడూ డబ్బు లేకనే కదా, ఆడపిల్లలు చదువుకోవాలనే గదా బయటకి వత్ జస్టిస్ చదువు. కుంటున్నప్పుడు, గవర్నమెంట్ ఎంతోకంతో అనేది సహాయం చేస్తూ ఉంటేనే కదా, రేపటు అన్ని విధాలుగా, ఆడపిల్లకి గవర్నమెంట్ తోడుగా ఉండిద్. గవర్నమెంట్ తోడుగా ఉండిద్. అది చేస్తాం, ఇది చేస్తాం.
ఏదీ చేయరా అండి, మన చేతిలో ఏముంది? బూడిదే ఖాళీ, బూడిదే అన్నట్టే అయిపోది. ఇంకా మనమే కట్టుకోవాలి, మనమే చేసుకోవాలి.
అవునవును. దానంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు అసలు.
రూపాయి కాదు, రెండు రూపాయల్ కాదు, అన్ని వేలు కట్టి ఇప్పుడు పోయి సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలంటే..
ఏదో విధంగా చేస్. కొన్ని సర్టిఫికెట్స్ ని వదులుకోకు వదులుకోకండి ఎందుకు అంటే అవన్న ఉంటే కనీసం
ఆ, ఇప్పుడు బీటెక్ జాయిన్ అవ్వాలన్నా టెన్త్ సర్టిఫికెట్ పక్కా కావాల్సిందే అండి. ఏదైనా నార్మల్గా జిరాక్స్ అవి చూపిస్తే, ఇవన్నీ ఫేక్ అని, ఇప్పుడు అంటే ఏఐ వచ్చింది కాబట్టి అట్లా చేశారు, ఇలా చేశారు అని అంటూ అంటారు.
అవును, ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే, ఏఐతోనే కూడుకొని మన పని అంతా, ఏఐతోనే ఉంది.
అంతా ఏఐ మీదేనే నడుస్తుంది కాబట్టి, ఇప్పుడు అన్నిటికీ ఒరి ఒరిజినల్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే, ప్యూర్‌గా ఉంటేనే తీసుకుంటున్నారండి. అందుకే, నా అసలేమ్. వాళ్లు మెయిన్ సర్టిఫికెట్ తీసుకున్నారు, టెన్త్ తీసుకున్నారు కాబట్టి
కాలేజ్ లో, అలట్ట అయి. ఇక మనకి ఒరిజినల్స్ తీసుకుంటారు, కాబట్టి అంటే, ఇంకా మనం ఫీజు కడితేనే వాళ్ళు మనకి ఇచ్చేది, లేదంటే కష్టంయిపో
కష్టమా! ఫస్ట్ టైము అండి. ఫీజు లేదు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు వన్ ఇయర్ ది వాళ్లే ఇగ గవర్నమెంట్ ఏ ఏసారు ఫీజు ఇంకా తర్వాత సెకండ్ ఇయర్ ది ఫ ఫైనల్ ఇయర్ద అసలు ఏయలేదండి
అవునవునవును మా ఇంటి దగ్గర కూడా కొంతమంది పిల్లలకి అలాగే జరిగింది చాలా ఇ ఇబ్బంది పడిపోయారు అసలు కానీ మధ్య తరగతి పిల్లల్ని చదివిస్తే రేప్ గవర్నమెంట్ కి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయిపోయిది
లేదండి అసలు ఏ ఏ మూలన ఏం జరుగుతుందో అసలు ఏం పట్టించుకోవట్లేదు అసలు ఏ గవర్నమెంట్ ఏంటి ఏం అర్థం అయితలేదండి
అవునవును చాలా అసలు ప్చ్ ఇబ్బంది పూర్వకంగా ఉంటుంది అసలు చూస్తున్నా కూడా చాలా మందిని చూసుకుంటున్నారు చాలా మంది చదివించలేక ఆడపిల్లల్ని పెళ్ళిలు కూడా చేసి పంపించేసేతున్నారు ఎందుకు ఆడపిల్లలు చదువు లక్షల లక్షలు ఎక్కడ కడతాము ఏం టీ అని చెప్పానని
అదేగా అండి నార్మల్గా అబ్బాయిలకి ఆయితే చదివిపిస్తారు మంచిగా అమ్మాయిలకి అనేసరికి ఉ
ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పటికి ఏందంటే ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు లేని వాళ్ళు ఇంట్లో పిల్లలు ఏమో వెన క్కబడిపోయే కూలికో నాలికొ వెళ్ళిపోతున్నారు
ట్టూర్లో అంతే అండి పత్తులకి వాటికి పిలుచుకొని వెళ్ళిపోతారు ఇంకా చదివిపియడం ఇంకా మేము చదివించలేమన్నా అని పిలుచుకొని వెళ్ళిపోతారండి
అవునవును
రీసెంట్ గానే మార్కెట్ లో బంగారం వెండి ధరలు పెరిగిపోయాయి గా అండి
అవునవును అవును అవి పెరిగినయి కానీ కూలీ మాత్రం పెరగదు రైతులకి ఎలాంటి లాభం ఉండదు
అప్పుడు పెరిగినప్పుడే ఇంకా అం అందరు ప్చ్ చాలా మంది ఉంటారుగా అండి మిడిల్ క్లాస్ ఓళ్ళు పూర్ పీపుల్సు వాళ్ళయితే చాలా ఇబ్బంది పడ్డారండి మ్యారేజేస్ కి బంగారం ఇంకా పెళ్ళిళ్ళు చెయాలంటే భయపడేలాగా పెరిగిపోయిన అండి అందరు భయపడి ఒకేసారి ఇం కా తిరిగేసరికి కొంచెం తగ్గించారు
అవునవునవును
మారీ
ఇలాంటి ఏంటంటే దారుణమైన పరిస్థితి అసల్ ఏ క్కడ ఉండదండి అసలు ఒక మిడిల్ క్లాస్ మ మధ్య తరగతి ఫ్యామిలీ బ్రతకాలి అంటే ఇప్పుడు చాలా కష్
చాలా ఇబ్బంది అయిపొద్దండి రాను రాను ఇం కా బంగారం కొనాలంటే ఇంగా హై క్లాస్ తప్ప లో క్లాస్ అసలు కొనలేరండి.
అవును అవును
ఇప్పుడు ఏది చూసినా ప్రతిది కల్తీ కల్తీలో మొత్తం కల్తీ, మార్కెటింగ్ మొ త్తం కల్తీ ఇప్పుడుడండి
అవును
ఏదైనా కానీ ఏదైనా కానీ డబ్బు లేంది అసలు ఏది ఒక్కటి కూడా రాదండి.
డబ్బులు రావట్లేదు ఏయి రావట్లేదు అన్నీ ఎలా ఉన్నాయంటే చాలా అసలు.
అసలు చూడండి సర్టిఫికెట్స్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తారండి. కొంతమంది అయితే ఇంకా వేరే వోళ్ళు ఇంకా సున్నితమైన స్టూడెంట్స్ అలా అయితే సూసైడ్ చేసుకొ వాళ్ళే అలా సేస్తే గన. ఇప్పుడు పొరపా నా ఏం లేని వాళ్ళు ఫ్రీ ఎడ్యుకే నన్ని జాయిన్ చేస్ తర్వాత ఫీజ్ కట్టాలి అం టే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలండి
అవును అవును అలా స్కూల్స్ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయ్ గవర్నమెంట్ వేసిందాకా వాళ్ళు ఉండడం లేదు వాళ్దంతా ఎలా ఉంది అంటే ముందు మీరు కట్టండి చస్తారా పో తారా అన్న విధంగా ఉన్నార్
ఆ అసలు అండి మీకు తెలీదండి మా కాలేజ్ గురించి అసలు చాలా దారుణం అండి ఫస్ట్ సిమ్స్ కానీ ఆ నార్మల్గా ఎఫ్ వన్ ఎఫ్ టు అవి అవి వచ్చాయి అనుకోండండి, ఫస్ట్ ఫీజు కట్టండి హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాయండి అని బయట నుంచో వెడు
పిల్లలకి ఎలా అంటే మానసికమైన టార్చెర్ అనమాట ఇప్ స్కూలు అంతే ఉన్నాయి ఇప్పుడు కాలేజీలు కూడా అంతే ఉన్నయి అనమాట
ఆ నార్మల్ డేస్ లో ఏమనరండి మళ్ళీ కరెక్ట్ ఎగ్జామ్స్ టైమ్ లో ఒత్తిడి పెడతారండి ఫీజు కడితేనే ఎగ్జామ్స్. రాపిస్తాం లేకపో పోతే రాపించము అనని
హ్మ్
కా ఆ టైం లో ఏం చేయలేక ఇంకా కట్టుకో కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారండి అమ్మా.
చదవలేక ఇటు వీళ్ళకు సమాధానం చెప్పలేక ఇంట్లో పేద తల్లిదం డ్రుల్ని అడగలే క ఎంతమంది
ఇబ్బంది పడుంటారు అండి అసలు ఆ వాళ్లి పేరెంట్స్ కని చెప్పు కోవాలి తర్వాత వేరే వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి. ఇంగ పేరెంట్స్ అంటార, వాళ్ళు అంటారు ఇంకా నీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నందుకేగా నిన్ను అంత దూరం పంపి చం డబ్బులుయితే కనుక ఎందుకు పంపించేటోల్లం అని వాళ్ళు అంటారు ఇటు సార్ వాళ్ళు టీచర్స్ ఏమో మాక్ కట్టండి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పాము ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పాము గవర్నమెంట్ వేయ్యలేదు కాబట్టి మీరే కట్టాలి అని అన్ ఆరు
హ్మ్మ్
మేము కాలేజ్ ఎల్ వెళ్ళలేదు కాబట్టి ఏ గవర్నమెంట్ అన్నా వేసిందో ఫీజ్ వేసిందో తెలియదు వేయలేదు అనేది కూడా తెలిదండి. ఎంత ఫీజు ఉందా అనేది కూడా ఇప్పుడు పెంచ్ తింటారేమో అనేది కూడా లేదు
ఆ కాలేజీ వాళ్ళు కూడా ఎలా ఉంటారు అన్ ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకవేళ వేసిన కూడా వేయలేదని అబద్
ఆ కొ మనకి తెలిదుగా అండి వాళ్ళు సరా లేదా అని కాలేజ్ అకౌంట్ కాబట్టి మనం తెలీదు వాళ్ళు వాళ్ళు ఏమంటారు నార్మల్ గా వేయలేదు అని అంటారు మనకేమన్నా అప్పుడు జగన్ ప్రభుత్వం ఉండే కాబట్టి మాకే తే మేం కట్టేటోళ్ళం అండి పోయి డబ్బులు తీసుకొని ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ట్టి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ కే ఏస్తారు కాబట్టి వాళ్ళు మాకు ఏసారో తెలీదు వేయ్యందనేది తెలిదు.
అదే కదా కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కూడా కొంచెం కళ్ళు తెరిసి పిల్లలు గురించి ఆలోచించుం అంటే బాగుండేది కానీ ఎక్కడ ఆలోచిస్తుంది ఆలోచించడం కూడా ఆలోచించట్లేదు
వియానాని ఏది లేదండి జస్ట్ ఏంటి ఎలక్ క్షన్ అప్పుడు ఒక్కటే నార్మల్ గా అన్ని చెప్తారు చాటింపు చేస్తారు ఎలక్షన్స్ అయిపోంగానే వాళ్ళు గెలవం గానే ఇంక అయిపోయింది ఇంకా అన్ని పథకాలు పోతయి అన్ని చేసిన ప్రమాణాలు పోతయి
అవునవును దారుణమైన పరిస్థితి లో ఉన్నామండి మనం మాత్రం అసలు అంతే మీరు మాత్రం బాగా చదువుకోండి
ఆ సరే అండి
కాలేజీ కి వెళ్ళండి చదువు అయితే మానుకో